నీకు మరు మా ఆఫీస్ లో ఒక అమ్మాయి గురించి చెప్తా చూడు ఇద్దరు అమ్మాయిలు ఒక ఓసిడి అమ్మాయి ఒకటి ముస్లిం అమ్మాయి ముస్లిం అంటే వాళ్ళు హిందీ తెలుగు పేరే పెట్టుకున్నారు
కుర్చీ తీ కుర్చీ ని మడత పెట్టీ
ఫస్ట్ నేను చెప్పేది విను మళ్ళా మడతా పెట్టుకుందవు గాని బట్టలు
కుర్చీ కుర్సీ మడతబెట్టి
సరేలే చేప్పేది విను ఒక అమ్మాయి బుక్ లో మాకి ఈ ట్రైనింగ్ అప్పు ఇప్పుడు నోట్స్ రాసుకుంటాం కదా ఆ బుక్కులు ఆ పిల్ల ఆ వె అటుగులు పెట్టింది తెలిసిపోయింది దానికి అమ్మాయి చెప్పిందా మీ రూమ్ మేట్
ఎస్ ఆ పిల్
ఎందుకో ఏమో ఆపిల్ల మా ఫ్రెండ్ ఒక్కడున్నాడులే వాడు తుత్తర మనిషి ఎక్కువ నా సిస్టమ్ వచ్చి ఆఫ్ చేస్తాడు వచ్చి
అంటే ఆ పిల్లకి అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో టీచర్లు చెప్తారు చూడు
ఆ అదే నెమలీకలు పెట్టుకుంటే అట్లా పెట్టుకొని ఆ ఏమో మరిమ్మా నాకు తెలీదమ్మా అట్లా పెట్టుకునింది వాడు చూపి చ్చినాడు నీ బెస్టి చూడు అంటాడు ఏ నీ బెస్టి రా వాడ్ డు అంటే నీ బెస్టి పాప అంటే ఏ నో నో నో ఏందంటే అది చెప్తాదంట ఆ పిల్ల పిచ్చి పిచ్చి మాటలన్నీ ఎట్లా మనిషి ఈ పిల్ల అంటది ఎట్లా మనిషి ఈ మనిషి వాడికి తమిళ్ అబ్బాయి వాడికి తెలుగు సరిగ్గా రాదా ఏంది ఆ వాడు ఇట్లా మాట్లాడతాడు అంటాడు భలే నవ్వుకుంటాం తెలుసా మేము పడితే అదే పనిగా తెలుగు మాట్లాడమని చెప్తా ఉమ్ ఒకమ్మాయి తమిళమ్మాయికి తెలుగు పాటలు మా నేర్పిచ్చినాం ఏం పాటలు చెప్తే నవ్వుతావు
నాకు కూడా తెలుసు
ఏదో మెర్చిపోయినానే నేను
నే జడేస్తా
అది కాదు ఇంకోటి కూడా నీ ఏందో మర్చిపోయినా అయ్యో నాకు ఆ రోజు ఎందుకో గుర్తొచ్చింది ఆ పాట ఓ సి డి అమ్మాయి దగ్గిరిపోయి అన్న ఓ సి డి అమ్మాయి వచ్చి తమిళమ్మాయికి నేర్పిచ్చేసి జడేస్త చూడు జడేస్త చూడు కాదు ఇంకో పాట ఉన్
ఇంకేది రాంబాయి నీ మీదనా కు మనసాయనే
మ్ హూ కాదు
వచ్చిందా మా పీ జీ అమ్మాయి మీ పీ జీ దగ్గరికి
తెలీదమ్మా మీ పీ జీ కే వచ్చిందేమో చూడు
మా పీ జీ కి రాలే ఆ పిల్ల
ఏమో ఎట్ల పోయిందో ఆ పిల్ల నువ్వే కనుక్కో ఫోన్ చేసి తెలీదమ్మా
రాంబాయి నీ మీద నాకు మ నసా య్యెనే
ఇంక నేను ఫోన్ పెట్ ట్టేస్తా ఏడుస్తావ్ మళ్ళీ చెప్తాను
ఎందుకు
నేను ఒక రీల్ చూసిన ఒక పిల్లి సిమెంట్ వేస్తారు చూడు కాంక్రీట్ అవన్నీ అది దాంట్లో పడు కునింది కుక్క పోయి స్విచ్ ఆన్ చేసిందా తిరిగింది పాపం
చంకీలా అంగీలేసి
ద చూడో ఊర్
నె ఉండలేకున్నా ఈరోజు
ఉ పానీపూరి కావాలా
ఈ టైమ్ లో దొరకదు
బా పానీపూరి వొచ్చింది రీల్స్ లో
సిగ్గులేదు ఈవినింగే తిన్నావ్. మేము తిననో ళ్ళమన్నా గమ్మనున్నాం తిన్నా నువ్వెందుకు
మేమ అంతే పానీపూర్ అంటే ఒక వైబ్
దానికి కీ ఏరు స్కిన్ స్కిన్ అలర్జీ ఉంది అమ్మాయి ఏం చేయాలా
డెటాల్ వాడమను సోప్ ఏ నిజంగా డెటాల్ వాడమను
ఆ పిల్ల వాడదాంది కదా డెటాలు
వాడుతాంది అని అనుకుంటా చెప్పినా నేను ఆ రోజు వాడమని
పొయ్యిందంట్లే
అవునా అంటే వాడితే పోతది టైం పడుతదమ్మా ఏం వెంటనే ఏమైనా
వాడాల ఒరిజినల్ వాడగూడదు
వూను బ్లూ కలరే కూల్ గా ఉంటది నేను సమ్మర్ లో అదే వాడేది దె
నా కు నీ దాంట్లో ఫ్లిప్ కార్ట్ లో రేప్ ని ఆర్డర్ పెట్టుకోవాలి
పెట్టుకో ఈ రోజే పెట్టుకో
ఇప్పుడు ఇప్పుడు వొద్దు ఇంకో మళ్ళీ మీ పీజీ కాడికి మళ్ళీ నువ్వు పోవాలి కదా కష్టం అయిపోతాది
గుడ్ నై ఓకే అమ్మా ఈరోజు ఒకన్ని బ్లాక్ చేస్నా సచ్చినడు వాడి వల్లే నాకు డే అం అంత బ్యాడ్ డే అయింది సచ్చిపో
అవును ఈ రోజు ఎందుకు ఈ రోజు ఎందుకో తెలిదు ఎవరితో మాట్లాడినా గొడవ వస్తాంది
నేను వాడితో అన్నా ఏమని నీ ఇ వల్ల నాకూ రోజు బ్యాడ్ చాల బ్యాడ్ గా స్టార్ట్ అయింది అంటే చచ్చిపో బాగుంటది అంటే ఫస్ట్ నువ్వు చచ్చిపోరా ఎదవా అని మార్నింగ్ కొట్లాడుతావు అని వినబడతాంది ఫోన్ లో బ్లాక్ చేసి పడేసి నా ఏంది నాకు మనశ్శాంతి లేకుండా చేసినాం
నోట డెబ్బై ఆరు బీచ్ హౌస్ తుల్లో ప్రేమ దేవత
బావ్ ఫోన్ చేసి చెప్తా చూడు ఏమో అయింది చూడండి పెళ్లి చేసి పంపింది అని చెప్తా
ఆయ మన్ తెలియంటడె ఏమనడు
చుద్దామా
ఫైన్ ఫోన్ చేస్తానే ఇస్త చేస్తాడు
సరే సరె లే ఇప్పుడు వద్దులే నేన్ పనిలో ఉన్నా వాళ్ల కాన్ఫరెన్స్ పెడుదురు మళ్ళా నీ పక్కన కు వచ్చి మీ హాస్టల్ దెగ్గరకి వచ్చి మళ్ళా పోలంటే నాకు కాదు కాన్ఫరెన్స్ పెడుదులె అమ్మా
మధుర శేర మ జరిమి ఏమైందె నువ్వు పాడే పాటల కన్నా నేను పాడేటి బాడ అలెవా
ఫోన్ లో మా పాడకూడదు అందరు భయపడతారు ఈ మళ్లీీ లాక్డౌన్ భారత్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అది నిజమ
అది గ్యాస్ సిలిండర్స్ కోసం అట్ల పెట్టినారులే పాప నువ్వు సరిపోయినావు
మళ్ళీ ఏం పోయే కాలం అట
హుమ్
ఏమో
మమ్మి రూమ్ లో పాప మా రూమ్ లో ఉండదె కొద్ది పిచ్చి పిచ్చి పాటలన్నీ పెడతాంది మళ్ళీ పాడితే నువ్వేమో ఫీల్ అయి తన్నావ్
నువ్ పాడొద్దు కొట్టేస్తా నిన్ను వడిట్లే అనేది ఈ నిన్ను కొట్టేస్తా చుడు వచ్చి ఇట్లా అడులే ఈ కొట్టేస్తా వాడిని పిలిచేద్ కూడా ఏ కొట్టేస్తానే అంట సరే బాయ్ హె
ఎందుకు
నేను అట్ల పాడతాంటే నాకు భయం వేస్తాను
అంతె అంతె మీరు మీరు
అమ్మ నేను మన్నా ముదుగనే ఇతు తో అబ్బ విడ పట్టేసిను రోయ్ మా రూమ్మేట్ తో బెట్ కట్నా బెట్ అంటే బెట్టేం ల్యా ఇ పది నిమిషాలు మాట్లాడుకుంటా సైలెంట్ ఉంటా అని అదంతా అయ్యే పనే కాాల లాస్ట్ కేం విన్ అయిన
రెచ్ మీరు
ఇడ్ జుడు కంపెనీ వాడు పెట్టింది తినండి లేదంటే ఇంటి ను క్యారేజ తెచ్చుకోండి గ్యాస్ కొరతతో ఒక కంపెనీ ఫుడ్ కోర్టు లో లైవ్ కుకింగ్ నిలిచింది లిమిటెడ్ మెనుూ ని లభిస్తుందని ఉద్యోగులు ఇంటి నుండే భోజనం తెచ్చుకోవాలని మేనేజ్మెంట్ సూచించిందంట చచ్చిపోరా చచ్చిపోయినా కూడా శవంతో త చేపిన్చుకుంటావు ఏమో నువ్
అట్లా అంటె ఎ ఎన్నో రీల్స్ వచ్చినాయి నువ్వు నమ్మ వినలేదా ఏంటీ
నేను చెప్తా నే నా ఫోన్ తో నేను టైం స్పెండ్ చేయట్లేదు అని ఒకప్పుడు నా నేను ఏం చేస్తం టైం లేదు
ఏమి
న నిద్ర ఒటి ఉంటే సాల్ నాకి
ఏమో బాయ్ ఫ్రెండ్కి ఏమన్న అపాయింట్మెంట్ ఇచ్చినావ్ ఈ టైమ్ లో అని మీ రూమ్ లో పాప ఉండలేకుంన్న పిల్లని నేను ఎలిమినేట్ చేస్తాం ఆ రూమ్ లో నుంచి
ఏమీ
మీ ఆఫ
ఏ ఏమంట హమ్
ఏందుో ఫ్రాడ్ సర్టిఫికేట్స్ పెట్టి టీచర్ ఉద్యోగాలు తెచ్చుకున్నారంట ఎట్ట తెచ్చుకుంటే ఈ పిల్లకేమీ
ఏమో అమ్మ
అన్ని చేసే అదే చెప్పిన కదా చేసేదాన్ని కృష్ణుని చేస్తలు మాట్లాడేదన్ని శ్ శ్రీరాంగ నీతిలు అని
ఇప్పుడు అంత అట్లే ఉన్నారులే
నువ్ గూడ అట్లే ఉన్నావ్ కద
నేను నేను అట్లడున్నమ్మ హమ్
వై వై వై యు ఆర్ నాట్ లైక్ దట్
నేను చాలా డిఫరెంట్
నువ్ తేడ గద మర్చిపోయినవ ఫైన్ కొట్టేస్త మిమ్మల్ని కొటెస్తను మిం
హమ్
ఇంకా ఏం నిద్ధర్ రాలేద ఈరోజు
నిద్ర రాదమ్మ పనుకుంటవ్ వుంటవ్
కళ్ళు మూసకొని నువ్వు సత్తా ఇచ్చిన ఏం చేసిన ని నిద్రపోతే దున్న పోతోచ్
ఫోన్ ఎత్తలేదు అంటే నీ మీ నీ హాస్టల్ లోకోస్త . చూసుకుందాం హమ్
ఏమ్మా తిరి ఎడారి ఎండమావి ఓస్ ఈ పిల్ల నన్ను పాటలు పాడమని డిస్టర్బ్ చేస్తాంది ఈడ
ఏమమ్మా ఈ దగ్గు
ఈ పిల్ల చూడు ఏం పాట పెట్ పెట్టింది అంటే మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఆ
ఊ చెప్తుంది లేమ్మా
ఇంకొకటి ఇం కాదు ఇంకొక పాట పెట్టింది నువ్ ఉంటే నా జత
సరేలేే ఇంకాడ చూసుకొని నిజత అత్తగానే చేస్తాంలే
సరే బాయ్